హలో హలో
హలో
ఏం చేస్తున్నావు
కాలినే
ఉహు తిన్నారా
ఇంగ తినలే మార్నింగ్ తిన్నా
ఆ
వెంకేటేష్
హలో చెప్పండి
నువ్వు ఎమ్ చేస్తున్నావ్
ఏం లేదు జస్ట్ అలా కూర్చున్న ఇగ
తనే ఉన్నావా
ఆ ఇంట్లోనే ఉన్నాం ప్రజెంట్ వెళ్లాలి వ వర్క్ ఉంది ఆఫ్టర్నూన్ కదా నిద్రొస్తుంది
మరే ఆఫ్టర్నూన్
మీ వాయిస్ క్లారిటీగా రాట్లేదు
పప్పుఅన్నం తిన్నావా
ఆ లేదు లేదు తింటే ఇప్పుడు వరకు ఉంటానా ఎప్పుడో పడుకుంటా అవి తింటున్నా పాంటున్న హలో
మీ పే
హలో
ఆ
వాయిస్ క్లారిటీగా రాట్లేదు నేనా సిక్స్ కి లేస్తున్నా సెవెన్ కూడా లేస్తు తున్న ఇక ఏ టైం కళ్ళు ఓపెన్ అయితే ఇక అదే టైం ఇగా లేచిన నేను అంతే ఏమీ ఇంట్లో వర్క్ చేయను కదా
కలి యేన
కలిగానే కలిగానే ఉంట ఏ వర్క్ చేయను ఒక వేళ ఎమర్జె జెన్సీ వరకు చెయ్యాలి అన్న సిచ్చువేషన్ వస్తేనే చేస్తా లేకుంటే చెయను ఏ వర్క్ చేయను అప్పుటి వరకు
ఎవరు చేస్తారు ఇంట్లో వర్క్ మరి
ఆ మా సిస్టరు మా మమ్మీ వాళ్ళు చేస్తారు నేను తీని కూర్చుంట వచ్చు వర్క్ రాదని కాదు చేసా అప్పట్లో కాకపోతే ఇప్పుడు చేయట్లేదు అంతే
మా అక్క మంచిగా వండి పేడతది తింటా కూర్చుంటా ఎప్పుడైనా ఇంట్లో ఒకవేళ తనకి ఫీవర్ ఏమైనా వచ్చి వచ్చిఉంటే ఆ సిచ్యువేషన్ లో చేస్తా వరకు అప్పటి వరకు చెయనిగా
మీ అక్క నా
ఆ మా అక్కనే చేస్తుంది ఆల్మోస్ట్ చేస్తది ఇంట్లో వర్క్ నేను ఉండను కదా కాలేజ్కి వెళ్తా ఇప్పుడో ఒకసారి ఉంట అ
మక ఇంటి దగ్గరే ఉంటదా
ఆ పెయింట్ దగ్గనే ఉంటారు ఏమైనా కావాలి అంటే ఫుడ్ ఏమైనా తీసుకురావాలి అంటే బజారీ కాల్ చేస్తది నేను తీసుకెళ్తా తింటాం ఇద్దరు మళ్ళీ
ఆ
హ్మ్ చెప్పుకున్న తర్వాత ఇక నాకేంటి ఇక అళ వండి పెడుతుంటారు నేను తిని పెడుతుంటాను అంతే ఇగా ప్రజెంట్ అయితే బాగా లీవ్ చేస్తున్నా ఒక అబ్బాయిలా లీవ్ చేసన్నా ఒక్క పని కూడా చెయ్యకుండా ఇంట్లా కుకింగ్ ఒకక్కటైతే అసలు రాదు ఇగ నాకు ఆ సైడే వెళ్ళట్లేను ఇగ
వంట వచ్చ అసలుతే
రాదు కుకింగ్ ఒకటి రాదు మిగతా వక్స్ అనొచ్చు హలో
అప్పురా
న వయిస్ కట్టాతు కట్టయితు స్తుందిాలు కోసం అడుగుతుంది
అదేగాని కొంచెం సిగ్నల్ లేనట్టుంది ఇక్కడ
హ్మ్
అకట్టతే
హ్మ్ తింటున్న పడుకున్న అనుకుంటున్నా కాలేజ్కి వెళ్దా కాబట్టి ఇంత బధకం అయింది ఎక్కువ అయింది ఇంకొంచం
ఇగ లేసి రెడి ఆవవి తిని ఎల్డమమె
వెళ్ళడం వచ్చేసరికి మళ్ళీ సాయంత్రం అయ్యద్ది ఇంగ బ్యాగ వంద ఆక్కడ వయి టీన్ కొంచెం ఫ్రెష్ప్ అయయి టీ తాగి అ తెచ్చింది మళ్ళీ తిని కొద్ది స్టెప్ మాట్లాడి మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ పడుకుంటా ఇదే రోటీని కాని అది
ఓ
చేంజ్ అవ్వట్లేదు ఇంట్లో ఏం చేంజ్ ఇవ్వట్లేదు ఒకవేళ అవుతుది అంటే నేను ఇంట్లో ఉండాలి అప్పుడు ఏదో ఒక పండగ రావాలి నేను ఇంట్లో ఉండాలి అప్పుడు కొంచెం చేంజ్ అయ్యద్ది
అచ్చ
హ్మ్మ్ ఈసారి వెళ్ళాలి ఇక్కడికో కొగ టూర్ గల్ అల్గ ఇంట్లోనే ఉద హఊదదు ఫుడ్ ట్రై చేయాలి బయటికి వెళ్ళి ఫుడ్